అ నీను వాళ నా ఆ ఎలా
నేను కూడా ఏం చేస్తున్నారు
నేనేం లేదు ఓట్టిగానే ఉన్నా నువ్వేం చేస్తున్నావ్
రీల్స్
ఉం హమ్ తిన్నావా
మధ్యాహ్నం తిన్నా నువ్వు
తిన్నా నేను కూడా
ఏం స్పెషల్
ఎం లేదు మా ఫ్రైడ్ రైస్
కాలేజ్ వెళ్లినవా
నువ్వేం తిన్నావ్
నేన్ చేపా
ఆ నా కూడా చాలా ఇష్టం
అవునా మరి రా మా ఇంటి కి ఎన్నిసారి పిల్ పిలవాలి ఒక్కసారి కూడా రాదు
చెప్పలి నేను నీకు వంద సార్లు చెప్ ప్పిన నాకు చేపలు కూర పంపు పార్సల్ అని
అ ఎట్లా పంపాలే
నువ్ కాలేజ్కి వచ్చినప్పుడు తే లేకపోతే
అప్పుడు టైమ్ దొరకది నేను మార్నింగ్ మా ర్నింగ్ ర్రావాలి అక్కడ నుంచి
ఆహా
అ సరే రా మా ఇంటికి తినిపిస్తా మంచిగా
పెళ్లిలో వచ్చినా కానీ తిన్లేకాదు
నువ్వే తిన్లే
ఆ మాకు అందరి ముందు షై ఫీల్ అవుతుంది అందుకే
ని షై షై ఎవరు ఉండరు ఉ అక్కడ ఎవరు ఉండే
అందరూ ఉండే
ఆ ఫ్రెండ్సే కదా అందరు తింటుంది నువ్వు కూడా జాయిన్ అయ్యి అయితు అయిపోతుందే.
ఎలా ఉన్నారు అందరు ఇంట్లో
బాగా బాగానే ఉన్నా మీ ఇంట్లో
బానే ఉన్నారు
ఏం చేస్తుంద్ దియ ఆంటీ
ఆంటీ మా వదిన వొచ్చింది తనతో మాట్లాడుతుంది.
ఉ హు
పిల్లలు ఉన్నారు టీవీ చూస్తున్నారు సా
అచ్చా మీ వాదినా పిల్లలు
అరెబాలతే ఉంది హ హా అవును
ఊ హా
అవ్
ఏం చేస్కూన్నారు కాలేజ్ త్యో
కాలేజ్ లో ఏం లేదు ఎవరు లెక్చరర్స్ వొస్తలేరు, ఓన్లీ టైం పాస్ తినేసారు వస్తలేరు అయితే ఫుల్ ఎంజాయ్. హా కొత్తగా
ఊ కా చెప్పు
చెప్పాలి నువ్వే
మీ నువ్వు గీతా ఎగ్జామ్ లో
ఎంతమ్ ఇంకా ఎంతయింది ఆరు వేల యాబ్ ఆ సరే రేపు మమ్మీన్ అడిగి చొప్తాను సిక్స్ ఫిఫ్టీ పోయేమో ీ ఇంకా చెప్పు
ఆ గీతమ్ ఎక్జామ్ అప్లై చేయలే
చేయలే ఆ భవాని చేసింది
ఒక్కటే
ఆ
హైదరాబాద్ వెళ్తది అట్ట
ఆ నేను ట్వంటీ నైన్ కి అవైలబుల్ ఉన్నాను
ఆహా నేను అనుకున్న మా కాలేజ్ లోనే ఎగ్జామ్ ఐతది అనుకున్న
కాదు ట్వంటీ నైన్ కి నేను బయట ఉంటా అంటే మా స్కూల్ లో ఉంది
ఉమ్
అందుకే నేనా రాయాలేను కదా ఎగ్జామ్ అందుకే అప్లై చెయ్యలే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ రోజు టుంది ఎగ్జామ్ కానీ నేను బిజీ ఉంటా ఆ రోజు
ఊహూ
అందుకే రాయలే
అచ్చా
నెక్స్ట్ ఫేస్ లో రాస్తాం
ఉమ్ నువ్వు కూడా గీతంలో
ఆహా ఆ ఒకసారి ట్రై చేసి చూస్తా వస్తే మంచిది డాడీ అయితే వదు అంటున్నారు వేరే ఉమ్ కదా ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్ దానిలో అప్లై చేస్ తనుకుంటున్నా
పి జీ
హా
ఆ
నువ్వు కూడా అదే చేస్తావు కదా
ఏమో నాకు ఏం తెలియది
డిసైడ్ కాలేదా ఇంకా
కాలే డిసైడ్
అ బ చోకి కుతి క
ఇంకా చెప్పు
నువ్వే చెప్పాలి
కి వెళ్తావా
మ్మ్ హ్మ్మ్ వెళ్ళను క్లాసెస్ నడుస్స్తలేవు కదా
ఎగ్జామ్ ఫీ ఎప్పుడు కడతావు మరి
ఇవాళ కట్టేసిన
ఆ నాకు చెప్పలే నేన అనుకున్నా నీకు పంపుతా
సరే పంపెయ్ నేను ఆ చే చేసి వస్తా ఫీ పేజేసి
ఫామ్ కూడా పంపుతా మరి మ్మ్ ఫోన్ పే చేస్తా ఇంకా ఫామ్ ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఆమె దగ్ గర పంపుత
ఆ
మ్మ్ రేపు
ఆ
సరే రేపు పంపు ట మరి
అ రేపు పంచయి నేను రేపు లేకపోతే ఎల్లుండి పంప్
మరి ఆ ఫామ్ ఎవర్ రు తీసుకుంటారు మీ చెల్లి పోతారు ఆ నువ్వు కాకపోతే మీ చెల్లికి తీసుకోమని అని మీ చెల్లి క్లాస్మేటేనా ఆ అమ్మాయి
ఆ సరే చెప్తా బీకామ
ఆ
బీ కామ్ గురు
ఆ బి కామ్ ఫస్ట్ ఇయర్
అవునా
హ్మ్మ్ బెంగలీ అమ్మాయి
ఆ సరే మ్మ్
ఇంకొక అమ్మాయి కూడా కట్టేసింది
ఆ అందరూ కట్టేసిండు
ఆ నాకన్నది తర్వాత కడతా రేపు కడతా అని అన్నది
ఆ పెళ్ళాం అయి కట్టలే ఇంకా.
హుహు
ఆ
లో ఎప్పుడు వస్తది
రేపు వస్తది ఏమో
ఉ
చె మామ మామ
హలో
హలో చెప్పు ఇంకా
ఏమి ఉస్ తుప్ పెసల్ నైట్
ఆ జాండి ఇంటాన్ టియా చెప్
అన్నావ్ కదా హింది చై ఆమ్ తో
ఆ ఏమి మే
ఎంఏ హిందీ
నాకు ఎప్పుడొచ్చినావు రుద్ర లేడు. మనం ఎంఏ చేస్తే మంచిగుంటది
నువ్వు ఏమి చెప్పినావ్ పీజీ
ఆ నేను కూడా ఎంఏ ఇంగ్లీషే అనుకుంటున్నా
యూ ఆ బక్క ఆ అమ్మాయి చెప్తుంది నువ్వు కూడా పీజీ అనుకున్నావ్
ఏం చేయ్ అబ్బాయిని నోట్ చేసేకి ఇట్ల అయిందా ఎట్ల నేర్చు ఆ అదే ఎంఏ తను కూడా ఎంఏ తెలుగు చేస్తుంది
ఆహా నువ్వు ఎంఏ ఇంగ్లీష్
హా ఏఓ
ఎప్పుడూ వెళ్తావా కాలేజ్ కి మరీ
నేన్నూ ట్వంటీ ఏయిట్ రోజు సంథింగ్ వెళ్తా
మ్ హుమ్ మరి ట్వంటీ నైన్ టూ మ్మా ఆనువల్ డే
ఆ
కాలేజ్ ఎన్ని రోజులు నడుస్తాయి మరి
కాలేజ్ లో ఒకేసారి టూ త్రీ వీక్స్ నడుస్తాయి అంతే
మ్ హూమ్
ఓ
తర్వాత ప్రిపరేషన్ హల్ డే
ఆ నువ్వు కూడా వచ్చేయి మల్లి కాలేజ్
ఓకే మిస్ట్రీ ఏం చేయాలి
ఏం కేమిస్ట్రీ
నం పాగా హార్డ్
ఆ టూ యూనిట్ ఈజీ ఉన్నాయి
ఏది
ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ చదువుకుంటా లేపోతె ఫస్ట్ యూనిట్ ఫోర్త్ యూనిట్
మ్ హూమ్
ఆదే ఆ
సరే మరి తర్వాత చేస్తా
సరే బాయ్